హలో
హలో ఎలా ఉన్నారండి
బాగున్నారండి మీరు బాగున్నారా
ఆ అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం మీరు
హా మేము అంతే అండి ఈ మధ్య మీరు ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళార
ఆ అవునండి ఈ మధ్య మేం కేరళ కి వచ్చాం అందరం ఫ్రెండ్స్ కలిసి ఊ చాలా బాగుంటుంది అసలు కేరళ మొత్తం పచ్చదనం మొత్తం చెట్లు చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాటర్ ఫాల్స్ చాలా బాగుంటది మీరు ఎక్కడికైనా వెళ్ళారా
మేము ఈ మధ్య ట్రిప్స్ అంటే పాండీకి వెళ్ళాము ఆక్కడగు బీచ్ స్ అన్ని ఉంటాయి బాగుంటాది క్లైమేట్ బాగుంటాది ఆ జాతరలకి ఎలా వెళ్లారా మీరు ఈ మధ్య ఏమైనా
అ జతరల ఇ మధ్య ఎక్కడికి వెళ్ళ లేదు అండి ట్రిప్స్ ఇలా వచ్చాం కదా ఇక్కడ ఇంకా చాలా ప్లేసెస్ చూసాము వాయనాడుకి వెళ్ళాము వాయనాడులో కూడా కొన్ని ప్లేసెస్ చూసాము చాలా బాగున్నాయి ఇక్కడ చాక్ ఫిష్ అవన్నీ చాలా ఫేమస్ అంట మరి హల్వా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చాలా ఫేమస్ ఇంకా ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అలాంటివన్నీ చాలా ఉంటాయి అసలు ఇల్లులు ఇల్లులు చాలా బాగుంటాయి అసలు కేరళలోండి మీరు ఎప్పుడైన వచ్చారా కేరళకి చాలా బాగుం టది ఇంకా స్పెషాలిటీ అంటే ఇక్కడ స్పెషాలిటీ అ ఏం లేదు అంటే మొత్తం సౌత్ ఇండియాలో ఉన్న వేరే స్టేట్స్ త పోలిసి చాలా యొక్క డిఫరెంట్ గా ఉంటుది ఫుడ్ కానివ్వండి హౌసెస్ కన్స్ట్రక్ట్ ఎక్షన్ ఇంకా మొత్తం గ్రీనరీ కదా మిగతా ఎక్కడ అంత అనిపదు ఊటీ అలాంటి ప్లేసెస్ లో ఉంటది బట్ తర్వాత ఇదే కేరళ చాలా బాగుంటది స్పషల్ ఫుడ్ కొంచెం చాలా డిఫరెంట్ ఉంటది మనకి ఇక్కడికి ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ యూస్ చేస్తారు ఎక్కువ కోకోనెట్ యూస్ చేస్త కోకోనట్ ఆయిల్ కానివ్వండి కో కోక్కనేట్టు కానివ్వండి చాన హా ఫుల్ డిఫరెంట్ ఉంటుంది
ఫుడ్ అంతా అక్కడ బాగుంటద
బాగుంటుంది అంటే ఆ అలవాట అయితే ఒకే బాగుంటది చాలా మాకు ఇక్కడ అలవాటు అయ్యింది కొన్నాళ్ళకి సో బాగుంటది
ఆ ఫుడ్ ఏమేమి బాగుంటది అక్కడ
ఇక్కడ ఫుడ్ ఆ ఒక ఇడ్లీ టైప్ ఆఫ్ ఐటెమ్ ఒకటి పెడతారు పుట్టు కడలా అని చెప్పి అది మనం సేమ్ ఇడ్లీ తిన్నట్టు ఉంటది టేస్ట్ అది కొబ్బరి అదంత తయసి చేస్తారనమాట అది కూడా బాగుంటది ఇంకొకటి అప్పమని మీరు వినే ఉండుంటారు చాలా సార్లు ఫేమస్ కొంచెం అది కేరళలో అది కొంచెం బాగానే ఉంటుంది దోశలాగా ఉంటుంది ఇంత ఇంకా ఇక్కడ ఎక్కువ బనానా బజ్జీలు తింటారండి అసలు నాకేం అధింత నచ్చదు బట్ చాలా చాలా తింటారు అసలు బనానా బజ్జీలు ఇక్కడ ఆ అవును బయట ఎక్కడికి వెళ్ళా కూడా అవే ఉంటాయి తాయి షాప్ లో బనానా బాజీలు
ఆ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి
ఆ చికెన్ బిర్యానీ
చేయడం వచ్చా మీంక అది
ఆ చేయడం ఏం రాదు చికెన్ కర్రీ చేయడం వచ్చు చికెన్ బిర్యానీ చేయడం రాదు
చికెన్ కర్రీ ఎలా చేస్తారు మీరు
చికెన్ కర్రీ ఫస్ట్ ఆయిల్ వేసుకొని మొత్తం ఆనియన్స్ టమాటో అన్ని కట్ చేసేసుకొని ఫ్రై చేసేసి తర్వాత సాల్ట్ కొంచెం వేసి ఇంకా చికెన్ వేస్తాం ఫస్ట్ దాని తర్వాత చికెన్ బాగా వేగించాక ఆ దాంట్లోకి మసాలా చేస్తాము ఆ గార్లిక్ జింజర్ ఆ కొత్తి మీరా ఇన్ కా కొన్ని మసాలా దినుసులు మనకు కావాల్సినవి అవన్నీ వేసుకొని పేస్ట్ చేసేసి అందులోకి వేస్తాము తర్వాత కావాల్సిన ననీ వాటర్ పోసుకొని చికెన్ మంచిగా బాయిల్ అయితే అయిపోతది
ఆ ఈ ఏ టైప్ ఆఫ్ సిక్ కేను
నార్మల్ చికెన్ కర్రీ బేసిక్ బేసిక్ చికెన్ కర్రీ
ఆ ఇంకా మీకి వంటర్ బాగావచ్చా
బాగా అంటే బాగా రావు అంతే చికెన్ కర్రీ ఎగ్ ఫ్రై అలా నాన్ వెజ్ కొన్ని కొన్ని రెసిపీస్ వచ్చు మీకు కు కుుకింగ్ వచ్చా
ఆ కుకింగ్ వచ్చు కొంచెం బిర్యానీ చికెన్ అలావచ్చు రైసెస్ అంత అే పప్పు రసం అలాంటివన్నీ రావు
ఆ నాకు కూడా
ఆ
ఆ మీకు కూడా బిర్యానీ అంటే ఇష్టమా
ఆ అమ్ మా కూడా బి
హా మీది ఇక్కడ అసలు చిక్క్ చికెన్ బిర్యానీ అసలు అంటే మనక్ అంత నచ్చదు లైక్ బైక్ ఇంటి నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ కేరళ లో ఉన్న చికెన్ బిర్యానీ కొంచెం డిఫరెంట్ ఉంటూ ఉంటది నార్మల్ చికెన్ బిర్యానితో కంపేర్ చేస్తే ఇక్కడ ఎలా అంటే సమ్ టైప్ ఆఫ్ గీ రైస్ ఆర్ పలావ్ పలావ్ చికెన్ కర్రీతో కలిపి ఇస్తారు అదే చికెన్ బిర్యానీ యూనిక్ ఉంటది గానీ అంత అంతే మీ అనిపించదు అంత ఫ్లేవర్ ఫుల్ గా అంత అనిపించదు మన నార్మల్ హై హైదరాబాద్ చికెన్ బిర్యానీ అలా కంపేర్ చేస్తే అంతేం బావదు
మీ కుటుంబంలో ఎంత మంది ఉంటారు
మా కుటుంబంలో మేము మొత్తం నలుగుర ఉంటాండి
ఆ అంటే ఎవరెవరు
ఆ నేను మా అమ్మ మా నాన్న నా చెల్లెలు అంతే
ఆ ఎవరెవరు వర్క్ చేస్తారు ఎవరెవరు అంటే ఖాళీగా ఉంటారు
ఆ మా నాన్న మాత్రమే వర్క్ చేస్తారండి మేము ఇంకా చదువుకుంటున్నాం నేను నా చెల్లలు మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది లేదు లేదు ఇంకా మేము చదువుకుంటు ఉన్నాం
ఆ మైండ్లోఫ్ ఫోర్ మెంబర్స్ ఉంటారు మేము ఇంకా చదువుకుంటున్నాము ఒక్కరే వర్క్ చేస్తారు అంతే
ఓకే చె ఇంకా ఎగ్ ఫ్రై వచ్చు ఎగ్ రైస్ వచ్చు జు
ఆ
ఇంకా సింబల్ ఆ ఆ బెండకాయ ఫ్రై ఆలూ ఫ్రై పులిహోర చిక తణం అలాంటి టమ్స్ వచ్చ సింపుల్ సింపుల్వి పప్పు అలాంటివి ఏం రావు క్క చికెన్ ఫ్రై గోంగూర చికెన్ కర్రీ
పప్ప మీకి రసం స
ఆహా లేదు అవి రావు నాకు
ఆ
బట్ పప్పు ఈజీనే ఫస్ట్ మనం ఐ థింక్ ఫస్ట్ మనం దానికి కావాల్సిన దాల్ ఆ కందిపప్పు కందిపప్పుని వాష్ చేసుకొని ఆ కుక్కర్ ఉంటుంది కదా అందులోకి వేసుకుంటాము సరిపడా చి పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసేసి టమాటో ఆ టమాటో ఆర్ చింతపండు మనకి ఎది కావలసి ఉంటే అది వేస్ సుకోవచ్చు ఇంకా ఉప్పు పసు ప్పు కావాల్సిన వాటర్ పోసేసి పెడితే ఒక టూ త్రీ విజిల్స్ తర్వాత అంటే బేస్డ్ ఆన్ ద దాల్ బట్టి మనం విజిల్ చేపిస్తాము ఇంకా అది బాయిల్ అయ్యాక మనం పోపు పెట్టుకుంటాం ఆ హా అవును
ఆ
ఆ అందరుూ బావున్నారండి మీరందరూ బవున్నారా
ఆ తిన్నారా
ఆ తిన్నామండి మీరు
ఏం తిన్నారు నేం తిన
ఆ ఉప్మా చట్నీ బ్రెడ్ జమ్
ఆ
మీరేమైనా జాతరలకి అలా ఏం వెళ్ళలేదా మీ ఊరికి
ఆ మేము రీసెంట్ గా అండి నా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాము ఇక్కడ కదిర్ దగ్గర వేమన తిరనాలని చెప్పి
ఓకే ఎలా జరిగింది
ఆ బాగా జరిగింది అక్కడ అంతా బాగా చేస్తారు అంటే ఇలా జాతర లాగా అంటే కొంచెం బొమ్మలు అన్నీ వస్తాయి కదా అలా పెట్ తారు పోట్లిని అవ్వని బలిస్తారు
ఆ అవునవును
వాళ్ళకి ఆ చాలా బాగా చేయచ్చు అక్కడికెళ్తే మీర్ వెళ్ళలేదా రిసె ఏంటువ
లేదండి మాకీ కాలేజీ అదంతా ఉండే సో వెళ్ళలేదు అండ్ రీసెంట్ గా ఏం జరగలేదు కూడా మా ఊర్లో అలా ఇంకా అందుకే ఎక్కడికి వెళ్ళలేదు ఇంకె ఇప్పుడు రీసెంట్ గా కేరళ ట్రిప్ జరిగింది అంతే ఇంక
ఆ ఇంకా ఎక్ ఎక్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా ఇంకా ఏమైనా
ఆ నెక్స్ట్ ఇంకా ఏం అనుకోలేదు మే బి జులాయ్ లో అల్ ఆ మేమ్ ఇంకెక్కడికైనా ప్లాన్ చేస్తాం చేయాలనుకుంటున్నాం బట్ స్టిల్ ఇంకా ఏమ్ డిసైడ్ అవ్వలేదు
ఆ అక్కడంతా కేరళ సైడ్ చాలా బాగుంటది ద నేచర్ ట్రిప్స్ అక్కడ బా వేయచ్చు
ఆ మున్నారు కూరుగా సైడ్ కెళ్తే జులై లో చాలా జూన్ జులై లో చాలా బాగుంటది మాన్సూన్ సీజన్ కదా అక్కడ చాలా కలర్ఫుల్ గా ఉంటది చాలా ప్లేసెస్ ఉంటాయి టెంపుల్స్ కూడా చాలా బాగుంటయ్ ఇక్కడ కేరళలో
వేయండి అక్కడే కదా
వయ్ నాడ ఆ వాయనా వాయనాడుకి మేము ఎళ్ళేసి వచ్చాము వాయనాడు బావుంది ఇంకా ఆ ప్లేసెస్ ఇంకా బాగుంటయ్ మున్నార్ కూర్గు అలిప్ ప్పిమ్ అవి చ్ హా చాలా బావున్ ఇక్కడ
మీరు వెళ్ళిన ట్రిప్ ఎలా ఉంది
చాలా బాగుంది మేము చాలా ఎంజాయ్ చేసామండి
ఆ
ఆ మొత్తం మౌంటైన్స్ చాలా బావుంట్ టద్ మౌంటైన్స్ మీద హా చాల మొత్ మొత్తం టిఎస్ చట్స్ అసలు చూస్ నంత సేపు టిఎస్ స్టేట్స్ పీస్ఫుల్ గుంటుంది హా వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉన్నయ్ వాటర్ ఫాల్స్ కేవ్స్ కెళ్ళాం మేము ఆ ఇంకా సమ్ కేవ్స్ కొంచెం ఎక్కే చాలా ఉండదు కొంచెం ట్రెక్కింగ్ టైప్ బట్ ట్రెక్కింగ్ ఏం కాదు కానీ బాగుండే ఎక్స్పీరియన్స్ చాలా వేడి అసలు చాలా వేడుండం డి
అక్కడ చాల వే
హా ఆ కోస్టల్ ఏరియా కదా చాలా వేడిగా ఉండే మ్మ్
ఆ ఇంకేటండి ఓకే అండి బాయ్
మ్మ్ బాయ్ అండి